హల్లో
ఊ చెప్పు
ఇంకా ఏంటిది లెవెన్ అయితుంది
ఉం లెవెన్ సిక్స్టీనైతుంది
అవ్ను
సూ
ఏంటి మరి రేపు స్పెషల్
ఏం లేదు సండే
సండే చికెన్ మటన్
ఉహ్ చికన్
చిక్కనే ఉంటది నువ్వు
అహ మరి ఇంకేం ఉంటది ఊ
ఇంకా
ఏం లేదు
ఇంకా చెప్పాలి ఏంటి విశేషాలు నువ్ ఎన్ని ఎన్ని రోజులయితుండి
నైన్ మంత్స్ ఉహ్మ్
మంత్స్ ఐతుందా
చిప్
ఈ సారి మూడు నెలలన్నా ఉండాలి కానీ ఉండవేమో రెండు నెలలు ఉంటామంతే వచ్చి మళ్ళీ తొందరగా వెళ్లి పో సరేనా
ఇంటికాడ పనుంటది
ఆ అట్లైతే ఎనిమిది రోజులు బొక్క ఇంటికోస్తే మళ్ళీ ఇటే ఉండిపోతా ఇక పదిహేను రోజులు ఇటే ఉండిపోత ఇక హలో విన్పిస్తలేదు హలో
ఎప్పుడు ఆ
నువ్వు సిగ్నల్లో ఉండు వినిపిస్తలేదు
హైదరాబాద్ లో సిగ్నల్ లేదా
హుమ్ మాది ముందే నా ఒక కాల్ వేస్ట్ అయింది నిన్న చెల్లి కీ కాల్ చేసిన వేస్ట్ అయిపోయింది ఇప్పుడు నాలుగే ఉన్నాయి ఒకటి అయిపోయింది హుమ్
అయితే హాస్పిటల్లో ఎన్ని రోజులు అయితదో చూసి
హుమ్
ఒక టూ డేస్ ఇంటికాడ ఉండి వచ్చేయాలి
నువ్వు టూ డేస్ అంటావు మళ్ళీ ఇక్కడే వండిపోతావ్ నోటిఫికేషన్ ఉంటే రాకు ఇంటికూడా
హాస్పిటల్ నుంచి హాస్పటల్ కే వెళ్ళిపోవాలా ఇటే వచ్చేసేయలా
ఏం చేస్తావ్ నోటిఫికేషన్ ఉంటే
చూదాం
ఇంకా ఒకేసారి రావాలి అదృష్టం బేబీ పుట్టాక బేబీ పుట్టాక జాబ్ వచ్చిందని కూడా ఉంటది కదా
హుమ్ వస్తది వస్తది
చేసిస్తున్న ఆమది మంచిగా
చదువుతున్నా కాని ఎక్కువసేపు కూర్చోడానికి అయిత లేదు
ఎందుకు
ఇప్పుడు అలవాటు లేదు కదా చాలా రోజులు టూ మంత్స్ ఇంటి కానే అయిపోయింది టూ మంత్స్ కంటే ఎక్కువ అయిపోయింది
టూ మంత్సా త్రీ మంత్స్ అయితుంది నేన్ ఇక్కడ ఓచ్చి టూ మంత్స్ అవ్తుంది దాని కన్నా ముందు వన్ మంత్
ఎక్కడా వన్ మంత్ మనం ఎన్ రోజులు ఉన్నాం ఇంటి కాడ
ఎన్ని రోజులు ఉన్నాం నిన్నే పది రోజ్లు మనం ఎప్పుడు ఓచ్చినాం అట్నుంచి మార్చి లెవెన్కి ఓచ్చినాం
ఆ
ఇక్కడ ఏప్పుడు వచ్చినం ఏం నువ్ ఎప్పుడు వేళ్ళినవ్
ఎక్కడికి
త్రీ త్రీ మంత్స్లో ఒక జాబ్ చేసేది తక్కువ అంతే వెళ్లిన మరి త్రీ మంత్స్ అంటే అన్నీ చేప్పి రావాలిగా
ఉం అయితే కొద్దిసేప్ నిల్ ఇట్లా తిరిగి మళ్ళీ అచ్చి కూర్చొని ఇట్లా అయితుంది
అవునన్నా చదువుకున్నారా మరి
అందరా చదువుతున్నారు ఇప్పుడు
ఊమ్ ని చిన్నోడు చిన్నోడు
చిన్నోడు చదువుతన్నాడు
నువ్ చెప్పొచ్చు కదా మరి
నేన్ చెప్తున్నా కాని ఆయన ఇంటికి వచ్చిండుగా ఇంటికి పోయి వచ్చిన తర్వాత చదువుత అన్నా అన్నాడు ఇప్పుడు చదివినా వేస్టే అయిపోతాది కదా అతన్ని ది
ఉ అయినా చదవడు ఆయన మళ్ళీ మంచి చ్ ఆ ఆయనది ఆయన ఆయనకే తెల్సినప్పుడు చదువుతాడు ఇప్పుడు చిన్నోడు కద ఇంకా రాజుకి ఎప్పుడు వెళ్తావ్ అంటే ఒక టూ త్రీ డేస్ కి వేళ్తా అక్కా వేళ్తే అసలు రాను తే ఉంటా అంటున్నాడు
త్రీ డేస్ ఎప్పుడో అయిపోయింది
మొన్న వచ్చినప్పుడు అడిగిన ఎప్పుడు వెళ్తావని
ఓ
ఇలా చెప్తే ప్రత్యయనమ ఆయనకే చూస్తుంది
ఎప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసే వస్తారు
అవును ఆయన కూడా మొన్న అంటుండు హ హం ఉమ్ కుప వెళ్ ఈరోజ్ అయితే వెళ్తా అన్నాడు చేనికి ఎందుకు వెళ్ళండు వెళ్ళడేమో వెళ్ళాడా అని అంటే ఇప్పుడు ఎందుకు ఏళ్తాడు హ్మ్ హ్మ్ పత్తి విత్తనాలు వేసాకే వేళ్తాడు కదా అంటుండు
ఎ వాళ్ళు ఊర్లో వాళ్ళు అట్లా ఊర్లో వాళ్ళు అట్లా సెట్ చేసిరు వీళ్ళు ఏం పని చేయరు ఇప్పుడు ఇప్పుడ్ నేను ఉన్నా ఏం పని చేస్తుండే అటు ఇటు తిరుగుతుండే ఖాళీ అంతే కొంచెం అది కీరే ఏమంటారు కీరే తీస్తుండే
ఆ ఒక రోజు
అటు ఇటు ఒక రోజు అటు ఇటు తిరుగుతుండే దానికే నువ్వు ఉండు ఉండు అని పది రోజులు వేస్ట్ చేస్తుండే
ఇప్పుడు నువ్వు లేకపోయినా వేయలేదా వేసిండు అంతే
వేసిర్రు కదా
మరి నువ్వు వెళ్ళి మంచిగా చదువుతు మేము వేసేస్తాం అనోచ్చు కదా అనది
అట్లా ఎవరూ అనరు ఊర్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళనే పిలుస్తున్నరు అదే వెయ్యి రూపాయలు ఎవన్నా పెట్టుకుంటే ముగ్గురిని పెట్టుకోవచ్చు
హు
ఇప్పుడు ఊర్లో అందరు పెట్టేసిరు ఎవరు లేరు
మరి ఎందుకు తెలుస్తున్నది
అప్పుడు అందరూ వస్తరు పెట్టడానికి కొంచెం అది ఇప్పుడే పెట్టరు
ఇగో ఇక్కడ నుంచి వెళ్ళడానికి కూడా ఛార్జ్ అయితది కదా అంతే పైసలు ఖర్చు అయితయి
ఉ పెట్టినవాటికి ఇప్పుడు ఎట్లా లేదన్న వెయ్యి నుంచి పదిహేను వందలు అయితయి
అవును దీని నాయి ఎక్కువనేయితయి పదిహేను వందలు
అదే పదిహేన్ వందలు అయితయి దాంట్లో ఎవర్నైనా ఇద్దరు ముగ్గురిని బెట్టుకోవచ్చు మంచిగా మూడు వందలే తీసుకుంటరు మూడు ఐదులు పదిహేను ఐదుగురిని పెట్టుకోవచ్చు ఆ నీకు ఇగ మిరే రండి మిరే రండి అంటరు
మళ్ళీ చదువుకోలే అంటది
హు
ఏం చేసిండ్రు ఏంచేయలే తినడానికే వెళ్ళి ఉంటరు
మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు వేలు ఒకటి ఇది రాస్తున్నామనే ఉంటది మొత్తం గ్రూప్ వాళ్ళే పట్టేస్తారు
మరేం చేస్తావు బ్రో నువ్వు లాస్ట్ ఇయర్ నువ్వు లాస్ట్ స్టెప్ చదివుతే ఇప్పటి వరకు అన్నీ పర్ఫెక్ట్ అయితుండేలే
చదివితేనే కాదు నా అప్పుడు నువ్వు దాని గురించి తియ్యకు
నీలా ఆఫ్డే ఆ దాని గురించి నేను నేను దాని గురించి తీస్తలేను లాస్ట్ టైమ్ ది లాస్ట్ ఇయర్
అదే లాస్ట్ ఇయర్ దే అంటున్నా మరి చదవకుండానే వచినయా తొంభై మార్కులు
నేన్ దాని క్కి ప్రిపేర్ కాలే ఈజీ పేపర్ వచ్చింది వచ్చేసినా
ఆ అందరిది ఈజీ ఉంటది అందరికి ఈజీ ఉంటది అ నాతో పాటు నితిన్ ఇన్ని రోజులు నుంచి చదువుతుండే ఎన్ని వచ్చినాయి నితిన్ కి
ఎప్పుడు
లాస్ట్ ఇయర్ నాతో పాటు చదివిండుగద సందీప్ కి ఎన్ని వచ్చినయి
ఎన్ని వచ్చినయి నైన్టీ త్రీ వచ్చినాయి నికు నైంటి ఎయిట్ నైన్
అ ఆ
నీకు నైంటి ఎయిట్ వచ్చినాయి వాళ్ళకి నైంటి త్రి అలా వచ్ నయి నితిన్ కి
ఆ నైంటి త్రీ వచ్చింది నితీ నితిన్ కి
ఆ
ఆ మరి నాకేన్నోచ్చినయి
ఎయిటీ నైన్
అ అదే నైంటీ అనుకో గదా
నే ఎందుకు అనుకుంటా ఓక మార్క్స్
అ ఎన్ ఎన్ని మార్క్స్ లుండే
ఫోరూ ఫైవ్ మర్క్స్
తేడా నాల్గే గదా
అవును
మళ్ళీ వాళ్ళతో నేనేం చదవలే అని అడుగుతున్నవు గదా నాలుగు మార్కులకే చదివిన్రు చదవలేదనేది తెలుస్తదా
అ అక్కడ అంటలే అంటలేను
అ
లాస్ట్ ఇయర్ది అంటున్నా పోయిన సంవత్
అరే నీ అరే పిచ్చి పోయిన సంవత్సరందే అంటున్నా నేను గూడ
అరే బాబు వాళ్ళు జాబ్ కొట్టిన్రంటలేను
అ
నువ్వు చదువుతున్నావ్ కదా
ఉమ్
అప్పట్నుంచి అంటున్నా
అరే చదువుతున్నా అంటే నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఉంది అని ఏమన్నా ఉంటేనే మంచిగ చదవాలనిపిస్ స్తది లేదు అన్నప్పుడు ఏం అట్లా కూసోడానికి గూడ అవదక్కడ
అనేది మనం ట్రై చేయాలి వస్తది లే వస్తదని
ఇప్పుడు లాస్ట్ టైం నేను గూడ ఎనభై ఎనభై డెబ్బై ఐదు కొడితే నాగ్గుడా వస్తుండే ఏ ఆర్ ఓ, టి ఎస్ ఎస్ పి ఓ ఏదో ఒకటి వస్తుండే
మరి నువ్ కొట్టాలి కదా
మరి నా తప్పు అక్కడ జరిగింది గదా మరీ గ్రౌండ్ లో నేనేం చేస్త
ఉమ్ అ ఇప్పుడు టి ఎస్ పి ఎస్ కి కూడా తక్కువ ఉందంట
మ అన్ని తక్కువె ఉన్నయ్ తొమ్మిది పది వేలు పెడితే మంచిగుంటదనుకుంటున్నాం వాళ్ళది పెట్టినంత పెడతరు పెడతరు
సో ఏమైనా డౌట్ కానీ నువ్ మంచిగా చదువు ఈసారి ఆ రావాలి